హలో
ఆ ఏం చేస్తునవ్ ఖాళీగనే ఉన్నావ మరి
నా హలో అవునవును రచ్చబండ దగ్గర కూర్చొని మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకునే పాతం వాళం ముచ్చట్లు వింటున్నాం ఆ రోజులు గుర్తొచ్చి చాల వింతగ ఆనందంగా అనిపిస్తుంది
అవున నేను కూడ మొన్నా మా ఇంట్ల చామన్లు చదురుతుంటే రేడియో కొన్ని మట్టి బొమ్మలు కనిపించినయి అవి చూసినంక అనిపించింది మన చిన్నప్పటి రోజులు ఆ పాత కాల వస్తువులు ఎంత బాగుండేనో కదా అని
అబ్బ అవునవును అనగానే నువ్వు చిన్నప్పుడు వస్తువు అనే గుర్తొచ్చింది అప్పుడు ఒక రేడియో ఉండే కద ఉదయాన్నే రేడియోలు వార్తలు పాటలు వచ్చేవి అవి వింటూనే అందరం నిద్రలేచేవాళ్ళం ఇప్పుడైతే కళ్ళు తెరవగానే అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయ్ ఆ పాతకాలం ప్రశాంత ఇప్పుడెక్కడుంది చెప్పండి
అవునవును అప్పట్లో ఎవరి దగ్గర ఫోన్లు లేవు కాబట్టి మనుషుల మధ్య ప్రేమలు, బంధాలు మంచిగుండేటియ్ సాయంత్రం అయితే ఊళ్ల పిల్లలందరు కలిసి ఆ చెట్ల కింద గోళీలు కబడ్డీ లాంటి ఆటలు ఆడేటోళ్ళు ఇప్పుడైతె పిల్లల అందరు ఇంట్లనే కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతున్నరు
అవునవును కరెక్టే చెప్పినవ్ ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు కూడ రాత్రి భోజనం అయ్యాక అ ఇళ్ల ముందు ఉండే అరుగుల మీద కూర్చునింటోళ్ళు లేదా మంచాలు వేసుకొని చల్లడి వెన్నెల్లో కూర్చొని ఊరి ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు రామాయణం మారతం లాంటివి కథలు చెప్ ప్పే వాళ్ళు ఆ జ్ఞాపకాలు తలుచుకుంటేనె మనసుకి ఎంత హ్యాపీగ ఉందో కద
అవును అప్పట్ల మన పల్లెటూర్లల ఇల్లన్నీ మట్టి గోడలతోని పెంకుటిల్లల తోని ఉండేటి కదా ఎండకాలం వచ్చిందంటె చాలు ఆ ఇల్లు ఎంత చల్ల ఉండేటియో ఇప్పుడైతే అన్ని కాంక్రీట్ బిల్డింగ్లు వచ్చినయి ఏసీలు పెట్టుకున్నా కూడ ఆ పాతళ్లలో ఉన్న చల్లదనం మాయ్ అయితె రావడం లేదు
నిజం చెప్పినవ్ వస్తువులే కాదు మన సంప్రదాయ రుచులు కూడా మారిపోతున్నయి అప్పట్లో మట్టి కుండలో నీళ్ళతగే వాళ్ళం అసలు ఆ నీళ్ళకుండే మట్టి వాసిన ఆ చల్లదనం అసలు అమృతంల ఉండేది దాంతో పాటు రాగి ముద్దలు జొన్న రొట ట్టెలు సద్దన్నం అబ్బబ్బా అవన్నీ తినేటోళ్ళం అందుకే మన తాతయ్యలాగే మనం కూడా అప్పుడు రోగాలు లేకుండా మంచి ఉంటాం అప్పుడు
అవును మనమైతే ఇప్పుడు తినది మొత్తం కెమికల్ ఫుడ్ అయిపోయింది అసలు మనం పెళ్ళి కాక ముందే మనమే ఇలా పాత రోజులు మిస్ అవుతున్నామంటే మన తర్వాత తరం వాళ్ళకి పాత సంస్కృతి వస్తువుల గురించి అసలు తెలియకుండానే పోతుందేమో నా అని భయంగా ఉంది
కరెక్ట్ పాయింట్ చెప్పినవ్ అందుకే నేను ఒక చిన్న ఆలోచన చేస్తున్నా అయితే మన ఊర్లో ఎవరిళ్లలో అయినా ఉపయోగించకుండా పడి ఉన్న పాతకాల వస్తులు ఉం టయి కదా అంటే ఈ రాగి పాత్రలుకగాని రోలు రోకలు గాని తల పత్రాలు గాని పాత నా నాలు గాని అలాంటివన్నీ సేకరించి ఒక మంచి పల్లెటూరు మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటవ్
మ్ అబ్బా ఎంత అద్భుతమైన ఐడియా దీని వల్ల మన పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ బ్రతికించు కోవచ్చు అలాగే మన ఊళ్ళో ఉన్న పిల్లలకు కూడా మన పూర్వీకుల జీవన విధానం తెలుస్తుంది
అవునవును అదే రేపటి నుంచి మనం ఊరిలోని పెద్దవాళ్ళను కలిసి వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులను సేకరించడం స్టార్ట్ చేద్దాం అలాగే వాళ్ళకి తెలిసిన పాత కథలను కూడా ఒక డైరిలో రాసి పెడుదాం
ఖచ్చితంగా నువ్వు చేప్పేది వింటుంటే నాకు చాలా మంచి అనిపిస్తుంది రేపు ఉదయాన్నే ఇంటికోస్తాను ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం మరి
ఒక్క నిమిషం
చెప్పు
మ్యూజియం గురించి చెప్పినవ్ కదా హలో
ఆ చెప్పు చెప్పు
అయితే మా మన పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చుండే మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద రోలు రోకలు ఉండేది కదా ఆ పండుగ వస్తే చ చాలు ఊర్లోని ఆడవాళ్ళంతా కలిసి ఒక చోట చేరి పిండి వంటల కోసం దంపుతుంటే వచ్చి ఆ బట్టల్ సౌండ్ గుర్తుంద నికు
విషయం గుర్తు చేసినా ఆ దంపుడు పాటలు ఆ వలస పాటలు వినడానికి ఎంతో మంచిగా ఉండేటివి అప్పుడు అంద ఇప్పుడైతే అందరు ఇండ్లల్ల గ్రైండర్లు మిక్సీలు వచ్చేసినాయి గానీ ఆ రోజుళ్ళో అందరు కలిసి కట్టుగా పనులు చేసుకుంటూ పంచుకునేన వ్వులు ఆ సంతోషం మాత్రం ఇప్పుడు మిస్ అయిపోయాం
అవునవును మిషన్లు వచ్చినంక మనుషులకు శ్రమ తగ్గింది గాని అసలు బంధాలు కూడా మొత్తం యాత్రికంగా మారిపోయి అప్పట్లోన్న వే పెళ్లి కాని ఏదైనా పండుగుంటే ఊర్లో వాళ్ళంతా పందిరేయడం నుండి వంటల వారకు అన్ని పనులు కలిసే చేస్తోల్లం ఇప్పుడు అయితే అంతా క్యాడరింగ్ అనే ఫంక్షన్ హల్లక్ అయిపోయాయి డబ్బులీస్తే పని అయిపోతుంది గాని ఆ ఆత్మీయత ఎక్కడ కనిపించట్లేదు కదా
నిజం వస్తువులనే కాదు మన ఒకప్పుడు చేసిన వైద్యం కూడా మనం చాలా మిస్ అయితున్నాం. చిన్నప్పుడు ఏమన్నా జ్వరం వచ్చినా దెబ్బ తగిలిన కూడా అసలు మనం. హాస్పిటల్ మొహం చూసిందే లేదు నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇంట్లో ఏదో అల్లం పసుపు. వై యు ట్రినిటీ అయిట్తోనే తగ్గించేసేది. ఆ నమ్మకము ఆయుర్వేద రహస్యాలు ఇప్పుడుఎవ్వరికీ తెలిదు.
అవునవును వంటిల్లే ఒక పెద్ద హాస్పిటల్ ఉండేది అప్పట్లో. మనం చెయబోయే చిన్న మ్యూజియం లో కూడా. ఆ పాతకాల వైద్య చిట్కాను ఊరు పెద్దలకి తెలిసిన ఆయుర్వేద రహస్యాలను కూడా ఒక పెద్ద చాటు. అట్నే రాసి పెట్టిన అనుకో వచ్చేతరం. పిల్లలకి అది పెద్ద నిధిలాగా ఉంటుంది.
అవును కేవలం వస్తువులే కాకుండా మన. సంస్కృతి జ్ఞానాన్ని కూడా భద్రపరచాలి. కానీ మన ఇద్దరం పెళ్ళికాక ముందే ఇంత పెద్ద బాధ్యత తీసుకొని ఊరికి ఇంత చేయబోతున్నాంమంటే నాకైతే. చాలా గర్వంగా ఉన్నాయి రేపు ఉదయాన్నే మనం ఫస్ట్ ఏ ఇంటికి వెళ్ళాలో ఇప్పుడే ప్లాన్ చేసుకుందామా.
ఆహ్ చేసుకుందాం చేసుకుందాం మన వీది చివర ఉన్నా. పెద్దయ్య తాత గారింట్లో చాలా పాత కాలపు రాజనాణ్యాలు అలాగే ఆయన చిన్నప్పడు వాడిన తాళపత్ర. పాత్ర గ్రంథాలు ఉన్నాయంట. అవి నేను నిన్న నువ్వు వాటి గురించి మాట్లాడుకుంటుంటే మొదలు ఆయన దగ్గరికే వెళ్దాం. అయినా పాత ముచ్చాట్లు కూడా బలే చెప్తాడు అవన్నీ చూసి అవన్నీ విని రాసుకుందాం.
అవును పెద్దయ్య తాత దగ్గర చాలా కథలుంటాయి. నేను ఒక కొత్త నోట్బుక్ పెన్ను కూడా తెస్తాను ఆయన చెప్పే ప్రతి విషయాన్ని కథను మనం అందులో రా. రాసుకుందాం. ఈ రాత్రికి నేను మా ఇంట్లో ఇంకేమైనా పాత వస్తువులు ఉంటే అన్ని ఒకచోట సర్ది పెడతాను. రేపు నువ్వు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి.
అలాగే నేను కూడా మా ఇంట్లో తాతయ్య వాడిన ఫౌంటైన్ పెన్ను. పాతకాలపు గడియారం ఏమో ఉన్నాయంట అవన్నీ వెతికి పట్టుకొస్తాలే. ఇద్దరం కలిసి మన ఊరి పాత జ్ఞాపకాలను మళ్ళీ ప్రాణం పోసి బతికిద్దాం.
పర్ఫెక్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం రేపు ఉదయం ఖచ్చితంగా. ఏడు గంటలకు నేను మీ ఇంటి ముందు ఉంటాను.
నెక్స్ట్ సరే నేను ఇప్పుడే ఫోన్ పెట్టుకుందాం అనుకున్నా గాని. మా అమ్మ ఒక అద్భుతమైన వస్తువు గురించి చెప్పింది తెలుసా. అది వినగానే నాకు ఒళ్ళు ఉమ్ మంచిగా మస్త్ అనిపించింది.
అవునా ఏంటాది వస్తువు బాగా ఎగ్జైట్ అవుతున్నావు నాకు కూడా చెప్పారాదు.
అదే మా అమ్మమ్మ పెళ్లి నాటి వాళ్ళ పెళ్లి నాటి కంచు గిన్నెలు మరియు తాత. పటాకు కడవలు ఇప్పటిక మన వాళ్ళ పాత ఇనుప సామాన్ లో భద్రంగా దాచిపెట్టిందంట. అప్పట్లో ఈ పా ప్లాస్టిక్ గొడవలు లేనప్పుడు ఈ తాటా గొడవలతోనే అది యజ్ చేస్తరంట వానాకాలంతా.
అబ్బ తాటాక్ గొడువులా నేను కేవలం అవిటిని పుస్తకాలలో చూడడం సినిమాలో చూడడం తప్ప నిజం. అది నేను ఎప్పుడు చూడలేదురా అది కనుక మనం మ్యూజియంలో పెట్టినం అనుకో. అసలు ఈ తరం పిల్లలంతా చాలా ఆశ్చర్యపోతారు
అవునవును అందుకే మా అమ్మమ్మని అడిగే దాని రేపు ఉదమే బయటకి తీస్తున్నా అలాగే. అప్పట్లో రాగి కంచు ఇత్తడి పాత్రలో వాళ్ళు వండుకుంటారంట. అలా వండిన అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇప్పుడు మన ఆరోగ్యానికి మొత్తం ఖరాబైతు. అవుతున్నాయి కదా ఈ అల్యూమినియం ప్లాస్టిక్ వస్తుల్లో వండుకోవడం ద్వారా అదే చెప్తుంది మాఅమ్మమ్మ.
నిజం అప్పట్లో మధ్య చిలకడానికి గుడా పెద్ద కవ్వం వాడే తలు ఆ కవ్వంకి తాడు క ఇద్దరు కలిసా చిలుకుతూ ఉండే అప్పుడైతే అది చిలికేటప్పుడు ఆ శబ్దం వినడానికి ఎంత మంచి గుండేదో ఇప్పుడైతే మిక్సీ లేస్తున్నారు ఒకటే సెకండ్ల మధ్య ఏసేస్తున్నారు గనీ ఎంతైనా కవ్వంల చేసినట్టు ఉన్న టేస్ట్ మిక్సీలో ఏస్తే వస్తద చెప్పు
అవునాను అలాగే మన తాతల కాలంలో ఈ పైసలు అనాలు దమ్మిళ్ళలుండే లుండే కదా అనా బీడ చరణన్ పిలిచే వారంట వాటిని ఆ పతనాలు కొన్ని మా తాతయ్య దగ్గరున్నాయి వాటిని కూడా మనం ఒక గాజుపెట్టలో పెట్టి ఈ ప్రదర్శనే కొంచం
వండర్ఫుల్ ఐడియారా పాత కాయింట్స్ అంటే పిల్లల్ గుడా మంచిగ ఇంట్రెస్టింగ చూస్తరు. అట్లనే అప్పట్లో బ బట్టల్ ఉతికేతందుకు సబ్బులుండేటియి కావంట కుంకుడుగాయలు లేదా చవుడు మట్టి యూజ్ చేసేటోలంట తలస్నానం చేయాలన్నా గుడ ఉసిరి కాయ్ పొడి వాడేటోల్లంటా అసల్ ఏం ప్రకృతికి హాన్ చేయకుండా ఎంత మంచిగ బతుకేటోరో కదా అప్పటోళ్ళు
నిజమే అప్పట్లో పర్యావరణం మంచిగ స్వచ్ఛందంగా ఉండేది అసలీ ఈ డేంజరయస్ అయిన ప్లాస్టిక్ అనేదే లేదప్పుడు మనం ఈ మ్యూజియం ద్వారా కేవలం వస్తుల్నే కాకుండా ఆనాటి జీవన సూత్రాలు కూడా ప్రచారం చేయాలి పెళ్లి కాక ముందుకే మనం మన ఊరికి ఇంత మంచిగా ఉపయోగపడే థింగ్స్ చేస్తున్నాం అంటే నాక్ చాలా సంతోషంగా ఉన్నది.
నాక్ కూడా అలాగే ఉంది మనం చేసే ఈ చిన్న ప్రయత్నం రేప్ మన ఊరికొక మంచి గుర్తింపు తెచ్చి పెడ్తే సరే అయితే నేన్ ఇప్పుడే వెళ్ళి మా తాతయ్య పాత పెట్లో ఇంకేమైనా దొరుకుతాయేమో వెతుకుతాను రేప్ ఉదయం ఖచ్చితంగా లెవెన్ వరకు నేన్ మీ ఇంటికాడికొచ్చేస్తా.
సరే సరే అలాగే ఈ విషయం గురించి మా నాన్నతో నేను చెప్పిన చెప్తే ఆయన ఏమో చాలా సంతోషపడ్డడు. పైగా ఒక అద్భుతమైన పాలక ఆ పాత వాళ్ళ వాళ్ళ కాలపు ఒక వస్తువు గుడా ఇస్తారన్ చెప్పిండు.
ఇక్కరేముంది త్వరగా చెప్పు నాకు ఉత్సాహంగా ఉంది.
అదే మన పూర్వీకులు రాత్రిపూట పొలాల దగ్గరిక్ వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో చీకటిగా ఉన్నప్ ప్పుడు వాడే పాత లాతర్ ఉంది కదా అది ఇప్పటికి మా పశువుల పాకలో దాచిపెట్టిరంట దాన్ని కొంచం దుడిచి దాన్ని క్లీన్ చేసి కిరోసిన్ పోషి వెలిగిస్తే ఇప్పటిక్ గుడా వెలుగుతదిరా అన్ చెప్పినుండే
అబ్బ లాంతరా అదే నిజంగా చాలా అద్భుతమైన వస్తువు తెల్సా ఈ రోజుల్లో పిల్లలకి అసల్ లాంతర్ గురించి తెల్వనే తెల్వది కరెంటు పోతే ఫ్లాష్ ఆన్ చేసుకుంటారు అంతే దాన్ని మన కలెక్షన్లో పెడ్తే చాలా బాగుంటుంది.
అవునవును అలాగే నాన్న ఇంకొక విషయం గుడా చెప్పినుండే అప్పట్లో ధాన్యాన్ని కొలవడానికి మన్లు మ దగ్గర ఉన్నట్టు కీలోలు, డిటాలు ఉండేవి కాదంట. ఆ తవ్వ, అడ్డ అని పిలిచే ఇత్తడి చెక్క కులమా పాతలుండేవట ఆ పాత కొలతల్ చూపిస్తూ పాత్రను గుడా మనం మ్యూజియంలో పెడ్తే ఆ తరం వాళ్ళకి ఈ తరం వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది కదా.
వండర్ఫుల్ ఐడియ ఆ కోల పాత్రలు మా తాత తయ్య దగ్గర కుడా ఉన్నాయి నేను రేపు వాటికీ కూడా తీసుకొస్తాను సరే నువ్వు కూడా వచ్చేసరికి అన్ని రెడీగా పెట్టుకో సరేనా ఇంకేమైనా ఉంటే కూడా అన్ని వెతికి పెట్ క్కువ అన్ని మ్యూజియం లో పెడుదాం
సరే రేపు అన్నీ రెడీ చేసుకొని మీ ఇంటి దగ్గరికి వస్త అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామీగ బాయ్ మరి